ఆ బాగున్నావా
బాన్నను నువ్బన్నవ
అవు ఏం చేస్తున్నాము
ఏం చేయలేంత పనుకోన్న పనుకోొని సెల్లుపిస్తా ఉన్నా
నేను కూడా అంతే మా అన్న వచ్చింటే మా అన్నతో మాట్లాడుకొని ఇప్పుడే వచ్చినా ఆ తిన్నాను తిన్నవా
ఉ హ్ తింటి
ఉ ఏ మన్నా ఈ ఒకటి నే అప్పుటి నుంచి మార్నింగ్ నుంచి మైండ్ లో తిరుగుతుాంది ఈ సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఎక్కడికన్నా ట్రిప్ ప్లాన్ చేద్దామని అనుకుంటాన్నా
మంచి ఐడియా నే నేను కూడా చాలా రోజులు ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటాన్నా కానీ ఎక్కడికి వెళ్దాం
అంటే ఇక్కడ ఏంది ప్రతి అంటే కాలేజ్ లోనే టైమ్ సరిపోతుంది ఇంట్లో అదే ఇంటి అదే రొటీన్ అయిపోయింది కదా ఎక్కడేను హిల్ స్టేషన్ కి వెళ్తామా ఏంటే కాస్త కూల్ వాతరణ వాతావరణం ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా అక్కడా రిలాక్స్ అవుదామా ఆలోచిస్తాను ఏది బాగుంటుంది
మ్ కానీ మన దగ్గర నుంచి దగ్గరలో ఏ హిల్ స్టేషన్ ఉంది
ఇక్కడ మన దగ్గరలో అంటే అరకు ఉంటుంది కదా అరకు అరకు కొంచెం దగ్గరే అనుకో కానీ అరుకు వ్యాలి గురించి విన్నాను నువ్వేమైన్నా విన్నావా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంద అంటారు చాలా మంది అది
అవునా నేను చూసా ఫోటోలు ఏమో చూసా చనా గ్రీనరీ ఉంటుంది ఎల్దాం అయితే అక్కడికి
మ్ సరే అప్పుడు ట్రావెల్ ఎలా ప్లాన్ చేద్దాం ట్రైనా లేదా బస్సా లేదా కారా ఆ
ట్రైన్ లో వెళ్తే జర్నీ కూడా ఎంజాయ్ చేయ్యొచ్చు విండో సీట్ లో కూర్చొని ఇచ్చ చూస్తూట్లా
ఉ కానీ ట్రైన్ లో ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే బాత్రూమ్ స్మెల్ వస్తా ఉంటుంది కదా ఇంకా కొచ్చి కానీ ట్రైన్లో బానే ఉంటుంది ఈ జర్నీ టికెట్స్ ముందే బుక్ చేయాలి కదా
ఆ అవును లేకపోతే లాస్ట్ మినిట్ లో మనకి చనాా ప్రాబ్లమ్ అవుతది అవును చేస్తానే మంచిది
సరే అయితే ఎన్ని డేస్ కని వెళ్దాం చెప్పు
ఒక రెండు లేదా మూడు రోజులు పోదామ్ము ఎక్కువ రోజులయితే మళ్ళా బడ్జెట్ ఎక్కువైపోతుంది కదా
అవును అది కూడా ఆలోచించలే కదా ఫస్ట్ బడ్జెట్ ఉంటేనే లేకుంటే మల్ల మనం ముందే స్టూడెంట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు ఎారు నింగ్
మ్
మ్
అవునుఖర్చు కంట్రోల్ లో ఉండాలి హోటల్ కూడా చీప్ గా చూసుకుందాం మేడన్నా ఎక్కడైతే తక్కువగా
ఆ ఇంకా ఏమనుకుంటాను అంటే హోమ్స్ ఉంటే ఇంకా బాగు తిని లోకల్ ఫుడ్ కూడా ట్రై చేయొచ్చు అని అనుకుంటాను నేను
మ్
ఇంకేమి
నాకు కొత్త ఫుడ్స్ అట్ల ఏమైనా ట్రై చేయాలంటే చాలా ఇష్టం
ఆ అయినా ఆ పక్క ఉంటాయిలే చాననే ఆ పక్కంతా కొత్త కొత్తగానే చేస్తా ఉంటారు మన సౌత్ ఇండియన్ లా కాదు కాని ఇంకా అక్కడ ఏ ఏ ప్లేసెస్ చూడాల అనుకుంటున్నావు నువవు ఇంకా ఏమైనా ఐడియా అందా చె
నాకా వాటర్ ఫాల్స్ ఏమన్నా మంచిగా ఫొటోస్ దిగ వ్యూ పాయింట్స్ ఉంట ట్ట కదా అవి గార్డెన్స్
ఉమ్
మళ్ళా కాఫీ షాప్స్ అలా ఏమనా ఉంటాయి కదా ఇవన్నీ మ చూడాల్సిన ప్రదేశాలేట
ఉ అవుడి ఇవంతా నీకు మీ ఎవరైనా ఫ్రెండ్స్లో చెప్న ఏమంతా ఇట్లా ఉంటాయి అని
ఆ అట్లే ఏమి వినలేదు నేను ఎప్పుడు
ఆ ఆ అయినా మనం మంచి మంచి ఫొటోస్ కూడా తీసుకొని ఆ మన ఇంస్టాగ్రామ్స్ లో స్టోరీస్ పెట్టుకుందాం మంచిగా
ఆ అవును హోటలు చాలా ముఖ్యం కదా హోటల్లో కాకుండా మనం కూడా ఎంజాయ్ చేయాలి బాగా
ఆ అది కూడా కరె పోను పక్కం పెట్టేసి కొంచెం నేచర్ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది
ఇంకా ఇంకో విషయం ఏమంటే మన అందరం కలిసు కాబట్టి సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్
అవును ఫస్ట్ మనం ఎట్లా వెళ్తానం అంతా ప్లాన్ వేసుకుని మళ్న ఆ ప్లాన్ అ పేరెంట్ క చెప్పేస్తే వాళ్ళు ఏంతగా టెన్షన్ తీసుకోరు ట్రావెల్ డీటెయిల్స్ ఉంటా ఇంట్లో అంతా మొత్తం చెప్పాలి స్టే టనమమంత
ఇట్లా ఏమైన్నా మెడిసిన్స్ కూడా తీసుకొని పోదాం ఎక్కడైనా అవసరం అవుతుందేమో
మెయిన్గా ఏమేం మెడిసిన్స్ యూస్ అవుతా అంటే ఇంకా పోయేటప్పుడు ఎవరికైనా వామ్థంగ్స్ ఉంటే అ మామ్టింగ్ ట్యాబ్లెట్స్ ఇ హెడ్ ఏక్ ఫీవర్ బడి పెయిన్స్ రానుంగా ఇవేలే
అదే ఇంగ కోల్డ్ ట్యాబ్లెట్స్
ఎందుకంటే అక్కడ క్లైమేట్ చేంజ్ అయి చేంజ్ అయితుంది కదా ఇంకా దానివల్ల దాని ప్ర కారం మనం జాకెట్స్ స్వెటర్స్ అన్ని కూడా సేఫ్టీ గా పెట్టుకొని వెళ్ళాలముంది
ఉ అవునవును లేదండి మనకి తెలీదు కదా అక్కడ ఎంత చల్లి ఉంటుందో మనకి చెలి ఇస్తదేమో
ముంత ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ వస్తారని ఫస్ట్ కనుక్కొని మంచిగా మొత్తం గ్రూప్ ఫామ్ అయి వెళ్తే బాగుంటుంది
అవును ఇంకా వస్తారులే మన ఫ్రెండ్స్ అందరుూ అడిగితే వాళ్ళు వస్తారు ఇంకా చనా గ్రూప్ వెళ్తేనే బాగుంటుంది ఫన్ ఇంకా మెమరీస్ చాల బాగుంటంది ఉంటాయి
అ అవును కానీ అంత ఎక్కువ మంది వచ్చేసినా కూడా చాలా కష్టం అవుతుంది కదా మనం మనం మన బెస్ట్ ఫ్రెండ్స్ మనం మనం ఉంటే పోగుంటుంది
నేను చెప్పింది కూడా ఆ చెప్పింది కూడా నిజమే ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అయితే సరిపోతారు
ఫోర్ టు ఫైవ్ సిక్స్ టు సెవెన్ అయినా ఓకేనే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకేమైతే ఈరోజు గ్రూప్ లో మెసేజ్ పెట్టేద్దామా
ఉ ఆ పెడదాం ఎవరు వస్తారో అప్పుడు తెలుస్తది కదా మనకి
హ ఇంకా మళ్ళ టికెట్స్ ఎట్లు బుక్ చేయాలి కదా ముందు కొంతమంది హ్యాండ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది రానునేస్తారు కొంతమంది వన్ డే ఎగ్జైట్ గా ఉంటారు సెకండ్ డే రామ్ అనేస్తారుదా అట్లా అందరినీ తీసేసి వచ్చే కాని మంచిగా పక్కాగా వచ్చే కాని పట్టుకుంటే టికెట్స్ బుక్ చే చేసేద్దాం
అంతే నేను చూస్తా ట్రైన్స్ టైమింగ్స్ టికెట్స్ ఏం ఏం ఉన్నాయో చూస్తా
మ్మ్ అండ్ వీకెండ్స్లో కాకుండా కొంచెం మిడ్ వీక్లో చూడం ఎందుకంటే వీకెండ్స్లో మళ్ళీ చాలా ఎక్కువగా ఉంటుంది కదా రేష్
ఆ అవున
నేను హోటల్స్ హోటల్స్ పైన చూస్తాను
మంచి
హోటల్స్ ఆ హోటల్స్ ఆప్షన్స్ ఏమైనా ఉంటా తే మంచి మంచిగా కొంచం బడ్జెట్ లో టూ టు త్రీ డేస్ స్టే చేయాలి కదా మనం
ఉ అవును
కనుక్కొని హోటల్స్ ఏమైనా ఉంటే దగ్గరకి విజిట్ పాయింట్స్ కి దగ్గర ఉంటే కనుక్ కుంట
సరే ఇంక మనకి ట్రిప్ చాలా మంచి బ్రేక్ ఇస్తుందేమో ఎగ్జామ్స్ తర్వాత
ఆఅవును మనం మంచి టీం లాగా పని చేస్తే బాగానే ఉంటుంది
హుమ్
మంచి టీమ్ వర్క్ ఇస్ ఈక్వల్ టు స్మార్ట్ వర్క్ అంటారు కదా అట్లా చేసుకుంటే వెళ్తే మంచిగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట
ఆ
ఇంక ఇంకా మెసేజ్ పెట్టాల గ్రూప్ లో ఎవరెవరు వస్తారో కనుక్కున తర్వాత
అవును వస్తారా
టికెట్స్ ఏవి చూసుకుంటావా బుక్ చేసిది
ఆ నేను టికెట్స్ చూస్తా టైమింగ్స్ ఎలా ఉన్నాయ ఏమి అని నువ్వు మెసేజ్ లో పెట్టు ఎవరెవరు వస్తారో తెలుస్తది
సరే ఇప్పుడు ట్రైన్ ఎట్లా వంట చేసుకుని పోదామా
పెంటనా
అంటే ఆన ఎట్లా ఇంకా స్టేషన్స్ లో తినబుద్ధి కాదు కదా
వెళ్లేటప్పుడు ఇంకా మనమే తీసుకొని పోతాము
హ ఏం తీసుకొని పోదాం
మంచిగా స్టోరేజ్కి అయితే ఇంకా లెమన్ రైస్
ఉ పూరి
ఆ పూరి చపాతి ఇంకా స్నాక్స్ ఎమ తీసుకొని పోదాము
అవేలి ఇం ఇక్కడనా ట్రావెల్ అంటే లెమన్ రైస్ ఫస్ట్ లెమన్ రైస్
ఆ
ఇంకా లేకుంటే పొడి పూరి అంతే
ఇంకా మనం లేడేటప్పుడే మీ జర్నీ చేసేటప్పుడు ను అక్కడికి వెనక ఇక్కడన్నా తింటాంలే బయట
ఉ జర్నీ చేసేంత సేపు బాగుండే చాలు
అ
ఇంకా స్టేషన్స్ లో నేను రీల్స్ త చూస్తానంట వాళ్ళుందో నార్మల్ వాటర్ వేసి కలిపేసి అయినా స్టేషన్స్లో రేట్ కూడా ఎక్కువయినాయి కదా
ఆ అవునవును చాలా ఎక్కువే మనం మన అన్ని తీసుకొని పోతే బాగుంటుంది
ఉ బాగుంటు కొంచెం ఖర్చు అయి తగ్గుతుంది ఆ ఖర్చే వేరే చోట పెట్టుకుంటే బాగుంటుంది
ఆ సో చాలా మంది పోతున్నాం కాబట్టి తీసుకొని పోయది కూడా బానే ఉంటుందిలే
ఉ సరే అయితే నేను మా అమ్మతోలమన్ఐస్ చేయించుకొని వస్తా
ఓ సరే
ఒకవేళ ఇదింటా ఫిక్ స అయిపోతే ఇం పదం సెమిస్టర్ తర్వాత
వెళ్దం వెల్ందం
ఇంకేమి ఇంట్లో అందరు బాగున్నారా ఉ అందరు బాగున్నారు
అ
సరే అడిగిననని చెప్
ఆ సర అయితే మీ మెసేజ్ చేయి ఆ బాయ్ ఆ బాయ్